హలో ఏం చేస్తున్నారు
ఎం లేదు హలో డోర్ సౌండ్
హలో
హలో హలో హలో ఏం చేస్తున్నావ్
ఏం చెయట్లేదు మీరేం చేస్తున్నారు
మామిడికాయ మామిడికాయ కోసుకుంటున్న
ఊ ఇది ఏంటిది మామిడికాయ కోసుకుంటున్నారా
ఆ అవును
డోర్ సౌండ్ మధ్యాహ్నం తిన్నారా
తిన్నాం
డోర్ సౌండ్
తిన్న తిన్న ఏం కర్రీ అదేదో తోటకూర
ఉ హు
ఆ
కాలేజీకి వెళ్లేసి వచ్చారా
తెల్ల ఇప్పుడే వచ్చాను
అదేంటి మీకు ఎప్పటిదాకా
ఫోర్ ట్వంటీ వరకు
ఫోర్ ట్వంటీ వరకు అయితే మీరు మరి ఇప్పుడు రావడం ఏంటి టైం ఎంతవుంది ఫైవ్ అవుతుంది
ప్రాజెక్ట్ ఎక్స్ప్లెయిన్ చేసావా
ఉ ఏంట్రా ఈరోజు మీ టాపిక్ ఏంటి
స్మార్ట్ ఫోన్
ఆ
మాటాల అంటే ఎలా అండి అంటే ఎలా అంటే ఇప్పుడు మీరు రిలయన్స్ వాటికి వాటికి వెళ్తారు కదా
అ పెద్ద పెద్ద
మా
ఆ
అక్కడ యూస్ అవుతుంది స్మార్ట్ ఫోన్ వేర ఏదైనా ఐటమ్ తీసుకున్నడు అదే క్యారీ చేస్తుది అమౌంట్ ట్రాలీలోనే డిస్ప్లే అయిపోతుంది కౌంటర్ దగ్గరకి వెళ్ళి క్యూ కట్టాల్సిన అవసరం లేదు ఈజీగా ప్రాసెస్ అయిపోతుంది ఒకళ హెల్ప్ లేకుండా డైరెక్ట్ దానిే అమౌంట్ పే చేస్తా చ్చు అది మా పర్వెక్ట్ అది మా గైడ్కి ఎక్స్ప్లన్ వచ్చంతలోపు నీతోనే ప్లస్ మా ఫ్రెండ్ వాళ్ళ ప్రాజెక్ట్ కంప్లీట్ కాలేదు అందుకని కొంచం లేట్ అయింది హ్మ్మ్ ఫైనలైజ్ అయితది మరి
అది ఓల్డేజ్ పీపుల్ కి ఉ వాళ్ళు వేసుకోని సిచ్యువేషన్ లో ఉన్నప్పుడు టాబ్లెట్స్ వేసుకోలేని సిచ్యువేషన్ లో ఉన్నప్పుడు వాళ్ళు ఆ టబ్ ఆ మిషన్ అనేది ఆ టాబ్లెట్స్ వేసుకునే విధంగా తయారు చేసింది
అవునా ఇంక ఏం చేస్తున్నావ్ తిన్నావా మరి తిన్న తిన్న ఇపుడు స్నాక్స్ ఏం లేవా
స్నాక్సా తినాలి మా ఫ్రెండ్ మామిడికాయ కోసింది పొయ్యి తినాలి
ఆ
ఫ్రైడ్ రైస్ నేను తినను
అయ్యయ్యో ఎందుకో
మాంసాహారం మేము ముట్టుకోము
అవ్నా అంటే మీరు ఏంటిది ఏదో అంటారే
బ్రాహ్మన్సా ఆహా లేదు మేము క్రిస్టియన్స్ మాకు ఇప్పుడు ఉపాసం దినాలు ఉంటాయి అందుకని మేము ముట్టుకోము మాంసాహారము
కనీసం స్మెల్ గుడా చుడరా వాసన గుడ చూడరా మరి అయితే బాడీలోకి అది వెళ్తుంది కాబట్టి మీరు తిన్నట్టే కదా ఫీల్ అయినట్టే కదా
మేము దాన్ని పా తినట్లేదు కదా నూరరు జీవాహారంలోకి పోటలేదు కదా
స్మెల్ చూడొచ్చు ఆహా మోలీ అనిను వచ్చు కనీ తరుకడద అంతేనా
ఆహా అట్లా కాదు అ పిండి గురించి ఎందుకులే ఇప్పుడు
తిండి గురించి తినేటం కాబట్టి తిండి గురించే మాట్లాడాలి తిండిలో సిగేందుకు
నువ్వు తింటున్నా ఏంటి కొంప తీసి
ఆ తింటానా చెప్పగాయంద మోడి కలుగ వసుకుంటున్నారు తెనాల అని అదే తింటున్నా తింటున్నా
ఏమ్మావడికాయ బంగినపల్ కలెక్ట్రా ఏమ్మావడికా
తనగైతే తినేది ఆ అవును
అందరు మంచిగా ఉన్నారా మా ఫ్రెండ్స్ మీ ఫ్రెండ్స్ అందరు
పక్కనోళ్ళు అందరని ముంచుతారు పదనాోళ్ళ అందరినీ ముంచే ఫ్రెండ్స్
నీ దగ్గర నీకంటూ సపరేట్ ఫ్రెండ్ లేదా
ముంచి ఒకటి చేయమంటే ఇంకోటి అర్థ చేసుకునేది మే టల్ ది
మరి అ మెంటల్ దాంతో ఎందుకు ఫ్రెండ్షిప్ జేతునావ్
ఎర్రగడ్డ ఎర్రగడ్డలో ఉండాల్సింది ఇడి దేచ్చి పెెట్టరు అంతే ఏదో ఎవరో కల్ ఉండాలి గా ఏం పర్లేదు నాకు తెలుసు కదాని గురించి అని నేను అమెతో ఉంటున్నా
ఆహ
ఉమ్ లేకపోతేనా మళ్ళవరన్నా తిడతారు మళ్ళీ ఎవర ఆన్ తిడతారు మ ఏమ ఫీల్ అవుతుదేమో అందుకని ఎలాగో ఆ ఫ్రెండ్స్ నాకు తెలుసు అందుకా ఆతో అంటున్నా అందుకే చెప్ప కదా వేరే కనీసం వేరే వాళ్ళతోన పోయి అమే మాట్లాడాలి కదా అందుకని ఈ పిచ్చిదని అందరికి చెప్పేస్తారని ఇక నేనే మాట్లాడుతున్నాను
ఉం హ్మ్
ఉం
అవునా
ఉమ్ అవును మా ఫ్రెండ్ నా అమే అంతే ఇగ అమే మారదు
ఉ ఎదుటి వాళ్ళు కూడా కరెక్ట్గా ఉంటే మీ ఫ్రెండ్డిట్లుండదు
అవునా
ఉమ్ వామకి మనసు ఉండేది కదా ఆమె మనసులో ఎన్నో మాటలు దాగింటాయి
ఉం ఎవరి మనసులో నాకెందుకి ఇంకో సంవత్సరం అయితే నేను వెళ్ళిపోతా అందరి మనుసులో తెలుసుకొని నేనేం చేయలా
ఉమ్ మరి మీ ఫ్రెండ్కి మీ ఫ్రెండ్ ఎందు కు అలా చేస్తుంది అంటే దానికి కారణం ఉండేది కదా అందువల్ల మీ ఫ్రెండ్ అలా చేస్తుంది
తెలుసుకో కూడా ఏమైంది ఇంగ ఏంటి మరి
నువ్ తెలుసుకోన్నప్పుడు ఇంకెందుకు మీ ఫ్రెండ్ గురించీ తెలుసుకోన్నప్పుడు
అర్దం కాలేదు
మీ ఫ్రెండ్ మనసులో ఏముందో తెలుసుకున్నప్పుడు ఇంకెందుకు మీ ఫ్రెండ్ ఆమెందుకు నీ ఫ్రెండ్షిప్ చేయటం ఆమెతో మరి ఆమ మనిషే కదా ఉమ్ అ మనస్ ఇట్లా ఏమో ఏముందో తెలుసుకోవు అమ్ ఎందుకలా బిహేవ్ చేస్తుంది ఏంటో ఏ ఎందుకో ఇది అది అని తెలుసుకోవు
అవును
మళ్ళీ ఎందుకు మా అమ్మయి ఫ్రెండ్గా నీకు
ఏంటెంటి
నువ్ పక్కన ఆ సంవత్సరంలో వెళ్ళిపోయేదానివి మళ్ళీ నీకు ఫ్రెండ్ ఎందుకు
ఏమో ఉండాలి
అవు
స చెప్పాలి చెప్పాలి
ఏమున్నాయ్ మీరే చె ప్పాలి మీ కాలేజ్ లో ఫెస్ట్ ఎప్పుడు?
తెలీదు హలో ఎప్పుడు పెడతారొ తెలీదు దసెలు బసులు గాని
సిలబస్ ఏం కాలేదా ఏ బ్రాంచ్ నువ్వు
నేనా
ఆ
చెప్పకుండదులే కానీ నెన్ చెప్పనా నేన్ జప్పను నువ్వే గెస్ చేసుకోలే గానీ ఉమ్ హా
హ ఇంకేమున్నాయ్ చెప్పాలి మీరే మీకు ఎగ్జామ్స్ అయిపోయాయా?
ఎగ్స్ నైన్
ఉ ఎక్స్టెర్నల్ ఇంటర్నల్స్ అయిపోయాయా ఉ మీ హాస్టల్ లో ఫుడ్ మంచిగా ఉండిద్దా
ఏంటి
మీ హాస్టల్లో ఫుడ్ మంచిగా ఉండిద్దా
హాస్టెల్ లో పుడ్ తట్ట ధరింధ్రంగా ఉంటది
ఎందుకని
ఏం బాగోదు
మీ స్కాలర్షిప్ ఇవ్వట్లేదా వాళ్ళకి
స్కాలర్షిప్ వాళ్ళు తీసుకుంటారు మాయి అంటే ఏదో ఒకటి తక్కువ చేసి పెట్టాలి కాబట్టి ఆ ఫుడ్ మంచిగా ఉండదు
ఉహు మీ మమ్మీ వాళ్ళు బాగున్నారా
మా మమ్మీ వాళ్ళకి మా అమ్మ వాళ్ళకి నైట్ కాల్ చేయలేదు నేను
ఎందుకని
నా పోన్ లో రీచార్జ్ లేేదు
ఆహ మరి మీ ఫ్రెండ్ ఫోన్ నుంచి అయినా చేయచ్చు కదా
మా ఫ్రెండ్తో నేను అప్పుడు మాట్లాడతలేను
ఎందుకు
కొట్ట నేను
ఎందుకు
గుర్తులేదు
అంత గుర్తు లేకాకోకుండా ఎందుకుంటున్నావ్
నేను ఎప్పుడు కొడతావ్ అంట ఉంది అందుకగుర్తులేదు నాకు కోపం వస్తది కొడతా నీకు ఏమంతా ప్రాబ్లం
నాకేం ప్రాబ్లం లేదు
ఇంకెంటి మరీ
చెప్పాలి
చెప్పాలా
ఊ
ఉ మీ పేరు మీ అమ్మ వాళ్ళకి కాల్ చేసారా మరి
ఆ చేసాం చేసినాం
అక్కడ
హలో
హలో మీ వాయిస్ బ్రేక్ అయితుంది అర్థం కాలేదు.